అ మరియూ
ఫైన్ బాగున్నావా
బాగున్నారా
ఆ ఏం చేూస్తాల్లూ
ఏం లేదు ఇంత ముందుకే తిన్నాము తినిపయాలి పాపకు తినిపయాలన్న
ఊ ఏం కూర
కర్రీ వంకాయ టమాటా వండినా పొద్దున బాగా ఒక బాక్సుల బీరకాయ ఎగ్ వండినా మైడు వంకాయ టమాట ఉండే నాకు అదే తిన్న బావేమో వరకాయ ఇంకా కొంచెం చూపులేం కాడద బాగస త కరాబ్ అయిద్దానే మళ్ళా బీరకాయ ఎగ్గానే
ఆకు కూరలు తింటారా
తింటం తింటం ఆకు కూరలు తింటం తోట కూర, పాలకూర, సుక్క కూర మీరేం తింటరు
మేము కూడా ఆకు కూరలు తింటాం పాలకూర, పాలకూరలా పప్పేస్తే బాగనే ఉంటది విటమిన్స్ ఉంటాయి కదా అండ్ల
పాలకూర పప్పు బానే ఉంటది
కూర పప్పు బానే ఉంటది
ఆ గంగవాయిల్ కూర పప్పు బానే ఉంటది పాలకూర పప్పు ప్పు బానే ఉంటది
వక్క పచ్చడ వెట్టిరా ద వెర్టిల్లా
ఒక్క పచ్చడ టమాటా పెట్టినం మళ్ళీ మాడికాయ కూడ పెట్టినం కదా పచ్చడ పెట్టినం పెట్టినం హే కాయలు కోతులు గాయి గాయి చేత్తానయనీ తెంపీ మా కొంత మా ఆడిబిడ్డ వాళ్ళకింత, వాళ్ళకింత పచ్చడ మాకింత పచ్చడ అయ్యింది
మేం గూడ వెట్టాలే ఎట్లయితదో ఏం కాథో పెట్టి అవన్నీ కాయలు తె చ్చి కొట్టాలే పెట్టాలే అన్ని రెడీ చేసుకోవాలి ఆవపొడి మెంతి పొడి
రెడీ చేసుకోరా రడిచేస్కో రడిచేసుకో పేట్కో రాదు పెట్కో పిల్లలున్న కూడా పెట్టుకో కో ఇగ పాపనిత్త
ఊ ఇగా మాది ఎట్ల అయితదో ఏం కాతో ఇల్లు ఖాళీ చేసుడైతదో లేకపోతే పోతే ఎట్ల అయితదో మా వాళ్ళు ఏం చెప్తలేరు ఇగా
ఏమంటాను
అప్పుడు అన్న ముచ్చటె ఇగా అన్నారు అయిపోయింది ఇగ మళ్ళా కాల్ చేయాలంటాళ్ళు గాని ఇగ చిట్టి అక్కడ అన్మకొండలో చవుతంది కదా చిన్నను కూడడా స్టడీ ఆక్క అక్కడ బాగానే ఉంటది పంపిద్దామని అంటే వాడు రాను నెక్స్ట్ ఇగ ఇయర్ పోదామని అంటాడు.
నెక్స్ట్ ఇయర్ వత్తాడటన మరి
నెక్స్ట్ ఇయరు పోదాము ఇప్పుడైతే మనం అన్ని సమస్యలు ఆఓ అప్లై చేసుకుందాం అంటరు అయ్యా ఎక్కడ చదువుకుంటే బాగుంటది, ఏం కదా అనేది నిర్ణయించుకొని మంచి స్కూల్లో జెయిన్ అయ్యి మంచి ర్యాంకు తెచ్చుకోవాలి అంటాడు
ఇప్పుడు ఏ క్లాసు
ఫోర్త్ థర్డ్ అయిపోయి ఎందుకు వద్దు
స్టార్ట్ అయిపోయింది ఫోర్త్ అ ఈ ఫిఫ్త్ సిక్స్త్ నుంచి
అదే ఇక ఫిఫ్త్ కు నవోదయ అన్నా లేకపోతే ఏదన్నా సీట్ రాపియ్యాలి రాపిత్త కానీ హాస్టల్ ఉంటే కొంచెం మంచిగుంటది గదా
అవును హాస్టల్ ఉంటేనే బెటర్ పిల్లలకు హాస్టల్ ఉంటేనే అన్నీ తెలుస్తాయి
ఉ హాస్టల్ ఉంటే ఏ పిచ్చి కూడా ఉండది ఏ ఉండది ఏ మంచిగా స్టడీ మీద ఉంటారు అన్ల ఆ పా పాటలు ఆ అన్ని ఉంటాయి ఇగ
అన్ని ఉంటాయి మంచిగా ఉంటాయి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఉండాలి అన్నది అయినా కూడా అన్ని అర్థంమయితది ఏంది ఖర్చులే ఏంది ఇప్పుడు ఆయన దుకాన్ల తిండి కూడా బాగానే అవుతంది
ఆ
ప్రతి ఒక్కరు తెలుస్తుంది ఈడ ఇట్లు ఉండాలి ఏంది అని
అదే స్టాడీ గురించి మంచగా తెలుతుంది ఇక ఆ స్టాడీ మీద దృష్టి పెడితే ఆ
ఇప్పుడు చిట్టి మారలేదా
మా మారింది స్కూల్ ఇక కళలు వచ్చింది కట్టు కొంచెం మీదుకు ఉన్నది నాకు పట్టియాలి అంటంది
హ్మ్మ్ కళళ వచ్చిందనా
అ ఇక స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత షూ తీసుకోవాలి సాక్స్లు తీసుకోవాలే స్కూల్ రెస్ దసు కోవాలి బుక్స్ తీసుకోవాలి అన్ని తీసుకోవాలి
ఇప్పుడు అక్కేమన్నారు కొంచెం డబ్బులు పే చేస్తా మీ మొత్తం పేజనా
ఆ అక్కేం చేస్తది అక్క దముున చేస్తే చేస్తది తర్వాత వెంటనే పైసలు అడుగుడే ఇంకా పైసల కాడగా తమ్ముడు తమ్ముడ పేకాట ప్యాకాట అన్నట్టుగాంటది ఆ పైసల కాడ ఏం లేదురా దబ్బున ఒకవేళ అందక పోతే కడతారు కట్టిన తర్వాత చుట్టిని ఏమంటారంటే డబ్బులు అడుగు అ అంటే ఆమె ఏం చెస్తది డాడీనికు డబ్బులు కట్టాలే పిజ్జు అని అంటే కరదం రా అని అంటే రెండు మూడు రోజులల్లో పంపితనే ఉంటాం ఇక
ఏవ పంపియాక పోతే పాప బాధపడు అత్తవ
అయితే పిల్లలకు ఈ విషయం తెలువద్దు ఏదన్నా ఉంటే డైరీలా రాస్తాన్లు కదా ఇప్పుడు పిల్లలకు తెల కుంటా ఉండాలి అని అన్నావు కదా నువ్వ ఎందుకు అంటాను వాళ్ళకు తెలివని తెరవదు చిన్నకి ఎందుకు తెలవాలి అని అంటే అయ్యో ఏమైతుంది అని అంటుంది నువ్వే చెప్పినావు కదా పిల్లలు తెలివద్దదు అని మళ్ళీ నువ్వే అంటాను అని నేను మేమ అన్నాం
పేరి నాటడా
హా
సైరు ధైర్య అతడా
డైరీ రాతరు ధైర్ రాతే పేరెంట్స్ దూసుకొని దాన్ని ఫాలో కావాలి
ఆహా పిల్లలగా డైరీ రాస్తే చూసి ఫలోగా గావాల్నా
ఫాలో అయితేనే ఇగ అలా ఈ పిల్లలని ఏమ ఒత్తిడి చేయరు కానీ డైరీలో మా త్రం రాత్ అతే అది చూడాలి మనోరస్ ఫంసియాలే
ఆహహ అదే డైరీలో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని ఇస్తరు పిల్లలగని మ పరెంట్స్ చూసిల్లా లేరా అని కూడా సైన్ పెట్టించకురామంటారు
హ్మ్
సైన్ పెట్టిచ్చుకొని పోతే పేరెంట్స్ చూసిల్లని వాళ్ళకి అర్థం అయితది డైరెక్ట్ ఇన్ఫర్మషన్ అంటే పిల్లలతోని
అ అదే చూచల్ల అని అర్ధం అయితది ఇగ వాళ్ళ కూడా కొంచెం ఫ్రీగా ఉ ఉంటద అన్నట్టు సూచన్లుగాడ కడుతరులే అన్నట్టుకుంటు ఇగ కట్ కట్టిన అనుకో మూడు నెల ఒకసారి నాలు నెలది ఒకసారి కట్టాలి ఇగ
ఇప్పుడు ఇన్స్టాల్మెంట్నా ఒక్కసారి ఇయర్లీ టూ టైమ్సా లేకపోతే
ఒక్కసారి కాదు యా నెల నెల కట్టచ్చు మూడు నెలలకు ఒకసారి కట్టచ్చు ఆరు నెల్లకు ఒకసారి కూడా కట్టచ్చు ఇ బడి స్కూల్ అయిపోయి మూమెంట్ మొ మొత్తం ఫీజు మొత్తం పే చేయాలిగా
పేజయాల
హ్మ్ ఎలాంటి డ్యూలు ఉండద్దుగా
ఆ మంచి చదువుక మాల చ చిటిినే
అగాదె స్టడీ మంచిగానే ఉన్నది
హ్మ్ ఏమన్నా కవర్ అయిందా అప్పటికి ఇప్పటి అప్పుడు తెలుగులో ఇబ్బంది అయ్యదన్న
ఆ
కవరైందా కవరైందా రాయడం చదవడం మనకు మంచి రావాలె వస్తేనే నెక్స్ట్ వినడం గాని చెప్పడం గానీ ప్రొనౌన్సేషన్
అక్కడనే అడ్జస్ట్ చే చేసుకోవాలి మీరు ఇగ ఇక్కడ అడ్జస్ట్ అయ్యి ఆడికి రండి ఆ అని అంటాండు అంటే సరే అని మేమన్నం
ఎవళుంటాళ్ళు
చ
అక్కంటాందా
ఆ చిన్నంటాంది
చిన్నంటాంది ఎందుకు అక్కడకే రాళ్ళి టనా
అక్కడికి రాండి ఇడ ఏయైనా సమస్యలు ఉంటే క్లియర్ చేసుకొని అక్కడికి రాండి ఇగ ఆడికి ఇడికి నేను అక్కడ ఈడి ఇక్కడ అన్నట్టుగా ఉంటది అని అన్నది అంటే సరేరా వత్తంలే అన్నిస్ సమస్యలు అన్నీ క్లియర్ చేసుకొని వత్తం అన్ చెప్పిన సరే అన్నది ఏమున్నది ఇప్పుడు స్టడీ ఇప్పుడు స్కూల్ కు స్టార్ట్ కాంగానే పోతే మళ్ళా ఇగ దసరా దగ్గర అ పండుగలెనక పండుగలు వత్తనే ఉంటాయి
అంతే మరి
ఉహ్మ్ వత్
ఇ ఇగ చెప్ప రాదండి ఇట్లా చెప్ప రాదండి ఒక్కసారే కో సంస్రం పోతే మంచి ఇగ నెక్స్ట్ తోరుకోకులబా ఇ జాబు
అడ్జస్ట్ అయితది నిమ్మలంగానే ఉంటది అలా డాడీని బాధ పెట్ టుడు ఇష్టం ఉండదిగ ఏమంటాందంటే డాడీ ఇవాళ మీది ఇది కదా ఆ గుడికి పోవాలంటే అందరు పోవాలంటే అందరు రావాలని చూడాలి వెయిట్ చేయాలి డాడీ నువ్ అంతా డిస్టర్బ్ చేయొద్దు అంటాంది
కోక్కడు పోయిండా
ఆ నేనేం చేసినంట ఒ ఒక్కడు పోతే నువ్వెందుకు ఇంటికాడ ఉన్నట్టు ఒక్కడు ఎట్లా పోతారు గట్ల ఎట్లా పోతారు అందరు పోవాలన్నప్పుడు లేపాలి రెడీగా కావాలే పోవాలే అంటేనే నేనేమన్నారా అంటే మంచిగా సంతోషంగా జరుపుకునేది అంత గీ గిట్లు చెత్తవేంది డాడీ పోదంపా అన్నది పోయోచ్చినం ఇగా
పోయేచ్చిల్లా
ఉమ్
పోయి రావాలా
పోయ వచ్చినాం కొబ్బరి కాయ కోటినం వచ్చినం ఆయా ఇగ పిల్లలలకు అందరికి తాంసబ్ తే కి అని అంటే తుమ్బ్సప్ తెపిచినం పిల్లలలకు అందకి పోషిన ఇగ గా పిలాగానికి ఇచే చేరను పండు అందరికి ఇగ
పెన్ పాన్ పేద బాటిల్ దేచేదా
ఆ టూ లీటర్స్ తె తే ఇక పిల్లలకు ఇచ్చినా ఇక
ఆ
తాగ
తర్వాత
సరేరా
ఓకే
ఇగో పోతానా